అవ్వ ఇంగ బాగున్నారా
ఆ బాగున్నా మేడం ఏం చేస్తారు మేడం మీరు డు స్వారీ ఆ
ఉ
చెప్పండి మేడం
ఏం లేదు
మీకు ఇష్టమైన దేవుని పేరేమిటి మేడం
ఆంజనేయ స్వామి
ఆంజనేయ స్వామ పూజ చేస్తారా మేడం మీరు
చేస్తా అప్పుడప్పుడు
అప్పుడప్పుడు చేస్తారా ఒక్క పొద్దు లాంటిది ఏమైన ఉంటరా మేడం మీరు
ఉండను
ఎందుకు మేడం మంగళవారం ఒక్కపోద్దుంటారు కదా మేడం అందరు చాలా మంది
అది ఎవరిష్టం వాళ్ళది
ఎవరిష్టం వాలదా ఉ ఉ ఇంకా మేడం అన్నం తిన్నారా
తిన్నా
విచ్ కర్రీ మేడం
కాకరకాయ, టమాట
కాకరకాయ టమట నా మీకు ఇష్టమైన పండగ ఏంటిది మేడం
బతుకమ్మ పండగ
బతుకమ్మ పండుగన సెలబ్రేషన్ చేసుకుంటార మేడం మరి మంచిగా
ఉ చేసుకుంటాం
ఎలా చేస్తారు మేడం మీరు ఏం చేస్తారా మార్నింగ్ పొద్దు పొద్దుగాల ఇట్లా ఎంజాయ్ చేస్తార మేడం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్ సరే మేడం మీ పండుగ గురించి
ఇప్పుడ
ఉ
నువ్వు చెప్పు ఎక్స్ప్లెనేషన్
మీ నాకు తెలియదనే కదా మేడం మిమ్మల్ని అడిగేది చెప్పండి
ఏమనా బతుకమ్మ పండగ బతుకమ్మ వేర్చుకుంటారు
ఎలా ఎలా పూవులేద ఎ ఇలా తెచ్చుకుంటారు ఏ పువ్వులు చేస్తారు ఎన్ని రకాల పువ్వులు చేస్తారని అడుగుతున్నా మేడం ఎలా పేరుస్తారు అని అడుగుతున్నా
ఏ పూలైనా తెచ్చుకోవచ్చు తంగేడు పూలు, బంతి పూలు మనకి ఏ పూలు దొరుకుతే వే అవైలబుల్గా ఉంటే వాటితోడు వేరుస్తరు
ఉ ఉ అంటే ఎంత పెద్దగ పేరుస్తారు మేడం మీరు
మన ఇష్టం అది పెద్దగ ఎయ్యాలకుంటె పెద్దవి ఎత్తరు చిన్నగా అనుకుంటే చిన్నగ
ఆహా డ్యాం అందరు ఫ్యామిలీ మొత్తం అన్ని పేరుసుకొని ఆటడుతారా మేడం బతుకమ్మ ఆ పోయి అంటే విలేజ్ లాగన మేడం
విలేజ్ అయినా సిటీ అయినా ఎక్కడైనా ఆడతారు
ఇక్కడైన ఆడుకోవచ్చా ఉహు అరేజె ఏం తెచ్చుకుంటారు మేడం మరి నాన్ వెజ్ మరి తెచ్చుకుంటారా తెచ్చుకోరా అలాంటి ఉన్నాయా లేవా మీకు
ఆ
నాన్ వెజ్ ఏమైనా దెచ్చుకుంటారా మేడం ఆ రోజు
ఆ రోజు దెచ్చుకోరు దసరా రోజు
ఊ మంచిగా ఎంజాయ్ జేస్తారు ఆ రోజు అయితే
ఏ
మరి ఇది తెల్లారి దసరా లాంటిది ఏమైనా సెలబ్రేషన్ ఉందా మేడం మీకు
ఉ ఉన్నాయ్
అదేలా జరుపుకుంటారు మేడం హలో చెప్పండి మేడం మాట్లాడతలేరు వాయిస్ వినబడతలేదు
చెప్పు
దసరా దసరా నేను జొప్తా ఇంటరా
ఆ చెప్పండి వింట
ఆ దసరా అనేది ఆ రోజు చాలా తెలంగాణలో ఉన్న వాళ్ళందరికి చాలా ఫేమస్ మేడం దసరా అనేది బొడ్ బొడ్రాయి దగ్గర ఊరు మొత్తం బొడ్రాయి దగ్గర ఏటన్ అనేది నరక్తరు
ఉ
అది వెనుకడ నుంచి వచ్చే సాంప్రదాయం మేడం
ఉ
ఉ ఆ రోజు మంచిగా అల్లులందరు పండుగ మంచిగా అత్తారింటికి పోతారు మేడం మంచిగా అన్నం దినిక్ ఉంటాయి కదా తాగు కుంట మంచిగా ఎంజాయ్ జేస్
అవునా
అలో
ఆ అవునా జెప్ పండి వింటున్న
రావణసూరుడు అది ఆ విలేజ్ లో పెట్టుకొని అక్కడ సెలబ్రేషన్స్ ఆటలు పాడుకుంటా అలా కూడా ఎంజాయ్ చేస్తారు మరి మీకు అలాంటివి ఉన్నాయా మేడం ఎంజాయ్ చేసేవి ఉ మీరు ఎలా చేస్ కుంటారు మేడం
ఇప్పుడు మీరు చెప్పినట్టే చేసుకుంటాం
అంటే మీరు చెప్పలేరా మేడం నేను చెప్పిన మీరు ఎట్లా చెప్తారో మేము వినాలనుకుంటాను మేడం చెప్పండి
సేమ్ ప్రాసెస్
సేమ్ ప్రాసెస్
ఆ
ఓహో
సరే ఓకే మరి
మేడం మాట్లాడారా మేడం
హలో
ఆ మేడం
ఓకే
ఇప్పుడేనా మేడం కాలు
ఓకే
ఓకే ఓకే మేడం